ఓ నమస్తే అండి నమస్తే అండి
హలో
హలో నమస్తే అండి
ఎలా ఉన్నారండి
మేం బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
మీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదండి మాట్లాడండి
నమస్తే అండి ఎలా ఉన్నారు
హలో
హలో నమస్తే అండి ఎలా ఉన్నారు
హలో హలో
హలో
హలో
హలో ఏవండి వినిపిస్తుందా? వినిపిస్తుందండి? హలో ఏవండి ఏవండి వినిపిస్తుందా? హలో హలో హలో